అ క్క ఎలా ఉన్నారక్ ఆ బాగున్నక్క మీరేలా ఉన్నారు
బాన్నం రా ఏం జేస్తున్నారు
ఏం చేయట్లేదక్క ఇంట్లో పన్లె సరిపోతున్నయ్
ఊహు బిజి బిజిగున్నట్టున్నవ్ ఫోన్ గుడాజేయట్లే
ఉ ఈ మధ్యన కొంచెం బిజీ అయ్యలేక్క ఈ మధ్యన కొంచెం ఇంట్లోనే ఇట్ల థ్రెట్ బ్యాంగిల్స్ అని ఒ కటి స్టార్ట్ జేసానూ ఊ ఇంట్లో ఖాళీగా ఎంఉంటాన్నా ఎ నాకు గుడా అసలేం టైం పాస్ అవ్వట్లేదు గదా
ఊ అదే అదే లే మంచి డెసిషన్ తీస్కున్నవ్
అదే ఇట్ల త్రెడ్ బ్యాంగిల్స్కైతే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ గుడా ఔస్రం లేదనేసేసి ఆ ఇంగదే ట్రై జేస్తున్నా ఇప్పుడే కొంచం కొంచం ఆర్డర్స్ ఒస్తున్నాయి
ఔనా
ఊమ్ గదానివల్లే కొంచెం బి జీగుంటాన ఈ మధ్యలోనే ఊమ్ రీసెంటె టైమ్స్లో ఇవే గదా త్రెడ్ బ్యాంగిల్స్, రెయిన్డ్రాప్ బ్యాంగిల్స్ ఇవే కొంచెం ఎక్కువ ఐతన్నయ్
ఔనౌన్రా చాలా మంది చాస్తన్నారంట గనీ అవి సేల్ అవ్వట్లేద్ మరి నీకెట్లుంది మరి
ఆ అంటే నేను ఇట్లా ఆన్లైన్ లో అట్ల పెడ్తాను దాని వల్ల కొంచెం తెలిసి ఒస్తున్నారు ఫస్ట్ అ ఫస్ట్ లో నాగూడా కొంచెం అంత ఎక్కువ లేదులే గని ఇప్పుడు ఇప్పుడే కొంచెం
ఎమ్మటే అవ్వద్రా కొంచం టైం పడ్తదిలే మనం గుడా జనాల్కి నచ్చిన ట్టూ జనాలకి నచ్చే ఐటెమ్స్ లాగా పెడ్తే వాళ్ళకూడ బాంటది చీరల మ్యాచింగ్ స్కుంట్రు గదా
ఆ అదే వాళ్ళ రిక్వైర్మెంట్ వాళ్ ఈ ఎలా కస్టమైజ్ చేయమంటిగా అట్లనే ఆర్డర్ కస్టమైజ్ జేస్ స్తున్నా ఉమ్ దానివల్లే కొంచం బిజీ ఒక త్రీ ఫోర్ మంత్స్ ఐతుందక్కా స్టార్ట్ జేసి చిన్నగా ఇప్పుడు ఇప్పుడే కొంచెం అట్ల వన్ మంత్ దాకా అసలె ఇగ ఎక్కువెం లేవ్ ఏదో ఒకటో రెండో అలా ఇప్పుడిప్పుడే కొంచెం పెళ్ళిళ్ళ సీజన్ గుడా స్టార్ట్ ఐతుంది గదా పెళ్లిళ్ల సీజ స్టార్ట్ అవ్వడం వల్ల గుడా కొంచెం ఇప్పుడిప్పుడే ఒస్తున్నయ్ ఆ
ఎక్కనుంచి ఇక్కనుంచి తీస్కొస్తున్నవరా సిటీ నుంచి దెస్తున్నావా
అంటే మెటీరియల్ ఏమో అక్కడ్ నుండి తెచ్చుకుంటన్నా ఇగ డెలివరీ ఎక్కడకండె అక్కడికి ఇస్తా ఇవ్ల్సి ఒస్తది ఇట్ర ట్రాన్స్పోర్ట్ కి వీటికనే సరిపోతనయ్ మ్యాగ్జమ్ ఊ వాళ్ళేమో కాస్ట్ ఎక్కువని అంటే వాళ్ళను అనుకుంటున్నారు ఇంకా నాకు సరిపోతుంది నేను చేసే వర్క్ క
కాస్టిక్ అంటే మరి ఇ ఇది ్రాన్స్ వరకే అయిపోద్ది కద
ఆ నేను మెటీరియల్ తెచ్చుకోవడం మళ్ళీ నేను చెయడం నేను నా టైం అంతా ఇ వాటిలోనే పెడుతున్నా కదా ఇంకా వాటికి మళ్ళీ ట్రాన్స్పోర్ట్ క వెయాలి వెళ్ళి వాళ్ళకి రిసీవ్ అవ్వాలంటే
అవును
ఇంకా అదే ఇంకేంటక్క పిల్లలందరుూ మంచిగా ఉన్నారా ఉకా అదే ఇక చెదాం అనుకుంటానే ఇంకా మ ఖాళీగా ఉండట్లే మధ్యలో
ఆ
పిల్లలందరూ మంచిగా ఉన్నారుార అక్క
ఆ మంచిగా ఉన్నారుా
ఆ
ఆడుకుంటున్నారు బయట ఎండలు కదరా ఇప్పుడే వచ్చారు బయటికి బయట కట్లా అసలు వామ్మ బయట కూడా ఆడుకోలేకపోతున్నారు పిల్లలు దల్లుగా అయిపోతున్నారు
ఉ ఎండగ బాగా సిక్క్క అయిపోతారు మనమే ఇంట్లో ఉన్నా కొంచెం నేరు అంత అనిపిస్తాను అట బాగా తాగించాలి అక్క పిల్లలకి ఇప్పుడే
అవును బాగా దాగుతున్నలేగాని ఇంకా నిద్రపోరు ఇ మధ్యాహ్నం అప్పుడు నిద్రపో నిద్ర పంపునిద్దాంటే
ఆ
నిద్రపోోరు సరిగ్గా అందుకని కొంచెం డల్ గా అవుతున్నారు ఈ ఎడా ాలా అంతా ఎంత ఇ వెళ్త
అదే ఎంత మర తప్పదిగా మనకు
ఏమ వంట అయి తారా
వంట ఇంక కాలేదు అక్క ఇగో ఇప్పుడే పని అయిపోతుంది ఇప్పుడే చేస్తాను ఇం పని అయిపోతే అప్పుడు వంట సంగతి చూడాలి
ఏం కూర చేస్తావ్
కూరక ఇక మార్కెట్ నుండి మొన్న ఆలుగడ్లు గ అట్లా ఇదే ఆలుగడ్డలు ఉండుదాం అనుకుంటుారు తెచ్చి చాన రోజులు అవుతుంది
హ
వాడతన్నాయి
అవును
అవే ఉండదాం అనుకుంటున్నా
ఎక్కువ ర స్టోర్ చేయలేం కదరా ఇంట్లో
ఉ అవి మొలకలు వచ్చేస్తున్నాయి మొత్తం
ఉ అవును
ఇ అందుకని ఇ ఎ ఉండస్తేడు పనియిపోయి ఇది పాడమ కొన్నంట
ఒకసారి వీడియోలు ఏమైన్నా ఫొటోస్ ఏమైన్నా తీసినవి ఉంటే నాకు పెట్ ్రా నేను ఎవరికన్నా చెప్తా
ఆ ఓకే అక్క చెప్పండి మీరు కూడా ఆ ఉన్నాయి ఫొటోస్ వీడియోస్ ఉన్నాయి మన దగ్గర
ఒక వీడియో కాల్ ఉందారా వీడియో కాల్ తీసుకు
ఆ వీడియో కాల్ ఉందాకా అంటే ఆ వాళ్ళు కూడా కరెక్ట్ గా వాళ్ళ సైజు అట్లా కరెక్ట్ గా అన్ని చెప్తే నేను మొత్తం చేసి ఇచ్చేంత వరకైనా
అంతేనా
ఆ
మ్ హు
కలర్స్ కావాలి లేకపోతే ఇట్లా డిఫరెంట్ గా డివ్ డిజైన్ కావాలి లేకపోతే వాళ్ళు ఎక్కడన్న ఇప్పుడు ఫోన్లో ఫొటో చూసుంటారు కద రిల్స్ చు నప్పుడు వాళ్ళకి ఏమైనా నచ్చియ్ ఉడి అలా స్క్రీన్ షాట్ తీసి పెట్టినా గాని అలా చేసిస్తాం
హుమ్
వాళ్ళకి ఏది ఇష్టమయితే అదే అంటే వాళ్ళు తీసుకున్న డిజైన్ బట్టే మనకి కాస్ట్ అనేది ఉంటది అనమాట్ ట
అదే అదేలే
హుమ్ వాళ్ళు హెవీగా డిజైన్ చేసుకోవాలనుకుంటే ఇగ దాన్ని బట్టి కాస్ట్ వద్దు లే జస్ట్ నార్మల్గ తీసుకుందాం శారీ మ్యాచింగ్ అనుకుంటే అది వాళ్ళ ఇష్టం
ఉ గంతే కదా వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి
హుమ్ అది కూడా మళ్ళీ వేసుకున్నాక కొంచెం వాటర్ లాంటివి అంటే ఒ ఒక ఫ్రీక్వెంట్లీ తడుస్తా ఉన్నాగాని ఎక్కువ రోజులు ఉండవు మళ్ళీ ఇవి
అవును త్రేడ్ గదర
ఆ త్రేడ్ గమ్ము కొంచెం ఊడిపోతది మళ్ళీ తడవకుండా మంచిగా స్టోర్ చేస్ ంటే చక్కగాంటాయ్ వాళ్ళ దగ్గర కూడా అదే మేము చెప్తున్నాం మిరు తడిపేసేసి మీ వాళ్ళ ఇట్లా మంచి చేసివ్వలేదు ఊడిపోయిందంటే మళ్లి ఇగ కుదరదు అనేసేసి అదే చెప్తాన్నం
హుమ్
ఎందుకంటే మళ్ళీ వారి ముందే చెప్పాలి కదా మనం మం చెప్పకపోతే మళ్ళీ వా వాళ్ళు చెప్పలేదని అంటారు
అవును అది అప్పటికప్పుడు ఫ్యాన్సీ ఐటెం లాగ్ గా వాడే వాడేటటైతే నే తీసుకోవాలిగా
హు అదే గందుకే
లేకపోతే మంచిగా అనిపిస్తది ఎందుకం టే అవి ఊడిపోతా ఉంటాయి కదా మరి అనవసరంగా తిట్టుకుంటా
అదే అయితుంది వీళ్ళకేమో మంచిగా కావాలనుకుం న్నారు సరే డబ్బులు పెట్టి చేయించుకుంటున్నార్ ఓకే కన్ ద వాటిని ఎట్లా యూజ్ చేయాలి ప్రాపర్ గా అనేది చాలా మందికి అర్థం కావట్లేదు ఇట్లా ఫంక్షన్స్ లల్లా వేసుకుంట్రూ సడన్ గా హ్యాండ్ వాష్ లు చేసేటప్పుడు వాటిని కొంచెం చూసుకోవాలి మనమే
అవును అవి ఉండా మామూలుగ కూడా ఇప్పుడు మన జాకెట్లకి వాటికి వీటికి కూడా అవే త రెడ్స్ ఉంటాయి కదా రా అవి కూడా ఉడిపోతతునే ఉంటై కాపోతే ఈ గమ్ము పెట్టి అతికిస్తాం కదా
అదే ఇప్పుడు ఒక ఎంబ్రాయిడరీలు ఎట్టా చేయించుకుంటే మనం ఎంత జాగ్రత్త తీసుకుంటే వీట్లో కూ ప్పుడి గ అంతే సేం
అదే అదే
ఇగ అలా చూసుకోవాలి చాన మందికి అది అర్ధం కాక అట్లా చేస్తున్నారు
హుమ్
ఇంగ అదే మా ద ఎవరైనా ఆర్డర్ ఇస్తే మేము ముందే వాళ్ళకి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ఇగ ఓకే అనుకుంటేనే అప్పుడే చేస్తాను హుమ్ వాళ్ళకి మళ్ళీ యూజ్ చేయడం రాపోయిన వాళ్ళకి అంత కాస్ట్ పెట్టినంత నష్టమే కదా అందుకనే వాళ్ళతో మొత్తం క్లారిటీగా మాట్ హా మాట్లాడినాంకే అప్పుడే మొత్తం వాళ్ళకి ఇష్టమైనట్లు చేసి పంపిస్తున్నాం అనమాట
అదే అది అట్లనే చేయాలి ఎందుకంటే అవి ఉండేవి కాదు కాబట్టి కానీ కొంచెం ఆ దమ్ము కొంచెం మామూలుగా ఉంటాయి కదరా ఇది నార్మల్ కాకుండా ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉండేవి
తీసుకున్నాం ఇట్లా నార్మల్ కాకుండా తీసుకున్నాం మొన్న ఇక వాటితోనే చేస్తున్నాం ఆ
అదే కొంచెం స్ట్రాంగ్ గా గమ్ము మంచి గమ్ము తీసుకొని బ్రాండెడ్ తీసుకొని వాడితే నీకు కొంచెం ఆ ప్రాబ్లమ్ తగ్గుతది కదా
ఆ అదే అక్క గమ్ము ఎట్లా తీసుకున్న థ్రెడ్ అనేది ఆటో వాటర్లో తడిస్తే కొంచెం ఊడిపోయిది మనం ఎట్లా చేసినా సరే ఆ స్టోన్స్ కూడా పైన వచ్చాయి ఏంటంటే కొంచెం కలర్ షేడ్ అయితయి ఎందుకంటే వాటర్ లో తడిస్ తే గదా
హ్మ్మ్
కుంటే ఫొటోస్ లో మంచి కానోస్తాయి మనకి లుక్ మనం ఎం త ఎంత మంచి చీర కట్టుకున్నా చేతికి మంచి బ్యాంగిల్స్ వేసుకుంటే లుక్ అనేది మంచిగా ఉంటది
అంతే కదరా ఇప్పుడు అంతా ఫ్యాషన్ అయిపోయింది అవి మట్టిగాజులు ఇప్పుడు ఎవరేస్తున్నారు ఆయి అంత ఇదే సేల్
గానీ అవి డ్రస్సుల మీదే బాగుంటాయి చీర్ల మీద ఏ బాగుంటాయి మంచిగా గాజు లు ఏసుకుంటేనే చక్క చేతులకు మంచిగా ఉంటది
అందులో ఈ కొంచెం లుక్ ఉంటాయిరా ఇప్పుడు ఇప్పుడిప్పుడు ఏం రావట్లేదు కదా లుక్ ఉండేవి మట్టి గాజులలో అయ్యే కలర్లు అయ్యే
అదే
మంచిగా సేల్ అవు తరారు అం దాని కొంచెం ఇంకోటి ఏం చేయ అంటే కొంచెం ఎక్కువ రేటు పెట్టేసి ఒక్కసారి గమ్ము తీసుకోరా
అదే
గమ్ము తీసుకున్నాం అనుకో కొంచెం నీకు ఇలాంటి ప్రాబ్లం కొంచెం తక్కువ ఫేస్ చేస్తా లేకపోతే ఇదే రిపీటెడ్గాయింద అనుకో ఒకవేళ డబ్బులు పెట్టే వాళ్ళు కూడా మనల్ని తిట్కోకుండా ఉండాలి కదా రా
అదే అక్క అంటే మనం ఇప్పుడే చాడ చేసిన ఇప్పుడుప్పుడే నేను కూడా కొంచెం కొంచెం తెలుసుకుంటున్నా వీడియోస్ చూడ్డాంగా అట్లా అట్లా ఉ నేను కూడా ఇవి తయారు చేసి వీడియో మేకింగ్ లు చేసి మన పోస్ట్ చేయడం ఇంకా వీటి తోనే నా టైం అంతా ఇగ సరిపోతాది
అదే పెట్రా నాకు కూడా వాట్సాప్ పెట్టు నేను స్టేటస్లు పెడతాను రీల్స్ లాగా పెడతా స్టోరి పెడతా
ఆ సరే అక్క
నేను చెప్తా కూడ
ఆ సరే సరే అక్క రా మారి ఇంకా వేరే పనుందిలేక్క మళ్ళీ ఎపుడన్న చేస్తాలే మీరు ఫొటోలు పెడతా పెట్టండి మరి ఆ ఫొటోస్ సెండ్ చేస్తాలే నేను ఓకే అక్క
ఆ సరే బాయ్ మా